లో నమస్తే
హలో నమస్తే నేన్ బాన్ నను మీరు ఎలా ఉన్నారు.
నేను కూడా బావున్నాను, ఇవాళ మనం సోషల్ మీడియా గురిం
అవును సోషల్ మీడియా ఇప్పుడు మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయిపెంది.
నిజమే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూటూబ్ లాంటి సోషల్ మీడియా యాప్స్ యూస్ చేస్తారు.
అవును సోషల్ మీడియా వల్ల ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అయ్యింది.
దూరంలో ఉన్న వాళ్ళతో కూడా మెసేజెస్ మరియు వీడియో కాల్స్తో ఈజీగా మాట్లాడగలుగుతున్నాం.
ఇంకా సోషల్ మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది, న్యూస్ ఎడ్యుకేషన్ వీడియోస్ ట్యుటోరియల్స్ అన్ని ఈజీగా చూడొచ్చు.
అవును స్టూడెంట్స్ కి కూడా సోషల్ మీడియా చాలా యూస్ ల్ చాలా ఎజ్ వొకేషనల్ పేజెసెస్ మరియు స్టడీ మెటీరియల్స్ దొరుకుతాయి.
కానీ కొన్నిసార్లు సోషల్ మీడియా ఎక్కువ యూస్ చేస్తే టైం వేస్ట్ అవుత్ అయిపోతుంది.
కరెక్ట్ చాలా మంది రీల్స్ మరియు వీడియోస్ చూస్తూ హవర్స్ స్పెండ్ చేస్తారు.
అది స్టడీస్ మరియు వర్క్ మీద ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది.
అందుకే సోషల్ మీడియాని లిమిటెడ్ గా యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్
యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే యూస్ చేస్తే మనకి చాలా ఉపయోగం ఉంటుంది
సోషల్ మీడియా వల్ల టాలెంట్స్ కూడా షేర్ చేయొచ్చు చాలా మంది డ్యాన్స్ కుకింగ్ ఆర్టి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తారు
నిజమే కొంతమంది సోషల్ మీడియా వల్ల ఫేమస్ కూడా అయ్యారు
కానీ ప్రైవసీ మరియు సేఫ్టీ గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి
అవును అన్నోన్ పర్సన్స్ తో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు
ఓవరాల్గా చూస్తే సోషల్ మీడియా మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ దాన్ని కరెక్ట్గా యూస్ చేయాలి
ఎగ్జాక్ట్లీ టెక్నాలజీ మనకి హెల్ప్ చేయడానికి ఉంది మనం దాన్ని స్మార్ట్గా యూస్ చేయాలి
సరే సోషల్ మీడియా గురించి మాట్లాడినందుకు చాలా బాగుంది
నాకు కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ